హలో ఆ
ఆ నేను తీపిస్తాను లేదు ను లేవు మా మా ఇంటికి తీపిస్తా పోయినవ్ మా ఇంటి కాడ పెడతానన్నావనే నీకు ఇది చెప్ ఎట్లా అయినావ్
ఏది
అప్పుడే తిరుమలకి పోయినారా వాళ్లు ఆ సునీత నందిని ఇంకా ఎవరెవరో ఆ మొన్న మిడ్ అయిపోయినాక
ఆ
పోయి స్టెప్స్ ఎక్కుతా అన్నారు త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత తనకి గస వస్తా ఆ నడవలేక
సునితనా ఆ
అడిగింద అంత నందీని నడవాలి
ఉ
అట్లే నడుస్త ఒక సిక్స్ హండ్రెడ్ దగ్గర రా
ఆ
ముందుకు పడిపోయిందంట అట్లే
యాడికి స్టెప్స్ ఆ
అది ఎట్లా తెలీయదు కూర్చొని పడిపోయింది నిలబడ కూర్చు కూర్చొనే పడిపోయినా అంటాంది తనేమో అది బొక్క పడిందిడా ఆ నొసట నా
ఆ ఎంత కుట్లు పడినయా లేకపోతే నార్మల్గానా అమ్మ అంత కింద పడింద మళ్ళా మా ఊర్లో అందరిని అట్నే పోయిన దస్
వయామ్మో అది ఇది మిడ్ నైట్ పెంట నైన్ పైనా కిందికి వచ్చేసరికి, ఇంకా మళ్ళీ స్టెప్స్ దిగి కిందికి వచ్చి, ఎంతకో టూవల్ ఎంతకో అప్పుడు పోయినళ్ళు హాస్పిటల్కి తోడుకొని నందిని ఇంకొ పిల్ల నీలిమా అని ఎవ వాళ్ళు
వాళ్ళు చూపిస్తారా హాస్పిటల్స్ లో
అంటే మిడిల్ లో ఉన్నారు వాళ్ళు, ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కితె పైన బస్స వస్తాయి అని. పోచ్చు మే అన్న గూడ
అ అంత అప్పు రత్తా పోట్టుకు
ఏమో ఎటో గ టు కోసినారో నందిని అయితే వచ్చి హోయమ్మ వద్దులేట్ ఎంత తిరిగి తిరిగి అలిసిపోయినా అని సరి
ఉహు
మరి ఫోన్ చేసింది మధ్యలో యాడున్నావుంటే, ఇంటికాడ ఉన్నా అని చెప్పిన నేను అపుడు
మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ పోయినాడుంట, లగేజి తో తిరుపతికి తిరుపతికి అక్కడికే
మదనపల్లె నుంచా
మళ్ళి అక్కడికి పోయి డ్రెస్ తెచ్చుకున్నారంట పోయి
ఆ
ఎందుకు లేచపోతుందంట ఎవరినన్నా చూడాలా ఎవరినన్నా చూడాలా ఓకేదాం నేనా
ఎ ఎవరు బెంగుళూరులో చంగగా తల మతద తెలియదమ్మా నికి బి స్ ఐ హ్మ్
నా కలవాటే లె బెంగుళూరు నుంచి వస్తుండగా
హ్మ్ మేమున్న ఏరియాలో అయితే ఇంకా ఎక్కువ తక్కువ రాదు అంటున్న హ్మ్ అయినా ఇప్పుడు దాకా నైని తల ఇపుడు ఎందుకు నోస్ అవునా హలో హ్మ్
ఇపుడు ఫోన్ మాట్లాడి వచ్చింది ఇంకా తలనొస్తంది అం
గొడవపడింటాది నా బాధ పక్కనోడికి తెలుస లేదా తల నొస్తాందా హ్మ్ థాంక్స్ ఫర్ మన కంపెనీ మీ ఫ్రెండ్స్ తో అంతా ఎక్కడికి పోతాన అంట నా
నువ్వే కాదు అందరూ ఇట్లానే ఉన్నారు ఏం చేయాలా
జామ్ దుర్గా
దుర్గా ఏమైనాది అని అడగానే లా
యా హ్మ్ హు మూడు చెంబుల సర్టిఫికేట్లు తీసుకున్నావు కదా ధనుం జబా
సెమ్ము ది మొన్న లాస్ట్ టైం అడిగింటే ఇంకా రాలేదు అప్పుడే అన్నారు టిస్ అడుగు అడుగుతాం రేపు అట్లా పోయి మో
ఎవడు తీసుకెళ్లలేదా పెద్ద సేమ్ అసలు
ఆ మొన్న వచ్చినయ్ అంట అది కొత్తం తీసుకున్నారంట
చేస్తావా మల్ల ఆ తలకాయ నొప్పి అయితది ఇయరు మల్ల ఇప్పుడు పోయి తీసుకో మల్ల అప్పుడు మల్ల జిరాక్స కడ్తా ఆ ఏం చేయడం మల్ల ఇంట్లో డబ్బు అయ్యే ఇప్పుడు చేసుకుంటా మల్ల చూడచ్చు చాలా లాస్ట్ హ్మ్ అందుకు మళ్ళీ ఇ వీళ్లు మాస్ హౌలగం
ఎవరు మానసా ఉంది బిటెక్ వాళ్ళకి ఏంది ఇది ట్రైనింగ్ అంట ఉంది
అంటే శృతితో పాటే కదా మానస కూడా
ఆ కానీ ఏమో శృతి అ క్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో అన్న ఉన్నడు ఆ అన్న దగ్గర నేర్చుకుంటా అనింది
కానీషవా
ఈ పిల్ల వచ్చింది ఇంటికి పొయి వచ్చింది
హూ మ్ అదేదొ ఆరు వేలు కట్టాల కట్టేనికి ఆరువేలు ఎందుకు లే కట్టడము నే మా అయన్ని తెచ్చుకుంట అని ఇంటికి పోయింది
హూ
ఒక రోజు మాట్లాడింది నా తో అ ఆరువేలు హాస్టల్కు కట్టుకోవచ్చు గా అంటే అ కొచా యే దాన్ని కట్టడం కంటే ట్రైనింగ్ కి అనీ నాతోని అంది కోలి కొన్ని పాల్ పోసిన ఐ హుమ్ అట్టయితే నీకు నెలంతా టైనింగ్ ఆ
ఆ ఆగస్టు ఇంకా వచ్చేది వాళ్ళు
ట్రైనింగ్ ఏ ఎన్ని నెలలు అంట ఇది ట్రైనింగ్ కూడా విషన్ చెప్పుడో పది వే చెప్ హూ హుమ్ మ్మ్ ఏం ట్రైనింగ్ లో ఏమో లే
టూ మంత్స్ టూ టూ ఆండ్ హాఫ్ ఏమో టూ మంత్స్ పైన అంతే
ఆ
హ
ఏం ట్రైనింగ్లో ఏమో మ ట్రైనింగ్ తీస్తున్నా ఏమీ లేదు ఆ ప్రియకైతే నా కన్నా ముందు స్టార్ట్ అయింది
హ్మ్మ్
అది తీసుకోనము
హ్మ్మ్
పడుకుయిపోలేంకా
ఏం తీసుకుంటాంది ప్రియ
అదా క్లౌడ్ లే ఇ మ్మ్
హ్మ్మ్
వాళ్ళకు ఎన్ని వంద సార్లు ఎన్ని రోజులు హాలిడేస్ ఇస్తాంధో
హ్మ్మ్
ఇవి ఇక్కడ కూడా ఊరికి సోమవారం మంగళవారం జరిగింది అంతే క్లాస్ మేంసీ వాటికి కొత్త కాలే బుధవారం నుంచి హాలిడే నే చేసి గంట వల్ల
హ్మ్మ్
మళ్ళీ మండే అంట వాళ్ళ వాళ్ళకి మన బ్రతుకులే నే ఎక్స్ట్రా టైమ్ వాళ్ళది ఉమ్ అదీగాక నైట్ నైట్ వాళ్ళకి చేస్తాడు మార్నింగ్
అదేంద అది టైమ్ లాగ్ చేస్తాన్నదే
అంటే వాళ్ళు ఆఫీస్ పోయిచ్చి మళ్ళీ చెప్పండి క్లాసు అందువల్ల నైట్ ఈవినింగ్ సిక్స్ వస్త సెవెన్ అయిపోతా అన్న
హ్మ్మ్
మళ్ళా సెవెన్ కు బస్ ఎక్కితే నైన్ అయితది ఇంటికి వెళ్ళేసరికి అది చవ మన దద్ద నుంచి యాడ వచ్చ పోతావు అనుకొని ఉన్నాడు.
హు హుమ్మ్ నైట్ అయితే అస్సల్ నేనుంటా నా వల్ల కాదని ఉంటా
త్రీ ఆర్ టూ అండ్ ఆఫ్ అవర్ పడతది. ఎట్ట తిరిగి జర్నీ ట్రాఫిక్ ఉంటది. ఫుల్లు గా
అవునా
అక్కడ నుంచి ఇక్కడికి
ఆ అప్పుడు చూసిన ఒక రోజు నేను
ఆ కాశీకి వాన పడినది అనుకో
ఉమ్ ఇంకా ఎక్కువ
ఇంకా పోన్ పోలేదు బండి కూడా అసలు వస్తాను రేపు పో పళ్ళ ఇడ్చివి పో హ్మ్
పం
ఓయ్ చాణక్య గా అటై ఇక్కనే నా
ఏమో అడగలేను. అడగలేను లాస్ట్ టైమ్ ఎప్పుడో చెప్పింటే అన్నాడు. హ్మ్
ప్రొసీజర్లు పడింది.
ఆ అవును
మళ్ళా అప్లై చేయి అటు కుర్చుందురా మచ్చ రా అటు
అప్లై చేస్తే మళ్ళీ ప్రిప్ ప్రిపేర్ అవ్వాలి కదా
హ్మ్ అవ్వచ్చులే గాని బాల ఆ గ్రూప్ టూ గ్రూప్ సి ఇ బ్రో గ్రూప్ బి గ్రూప్ సి అంటే ఇప్పుడు కానిస్టేబుల్ గా కాదు సీ జీ ఎల్ గా పడింది అంటే గ్రూప్ వైజ్ పడింది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సేమ్ ఏ నాది ఇది ఎంతకు బో వస్తది బస్ ఇగ ఏమో చూడలేదు వన్ మంత్ ఉంటది. టైమ్ అయితే
హ్మ్ చేద్దాం ఇంకా
అయిపోతది నాకు అయితే దోస్త్ అప్లై చేసేసి
నాక్ నిన్న అన్నాడు. ఆ ప్రవీణ్ కూడా అన్నాడు.
ఆ మ్ అప్లయ్ చేయొచ్చు గా ఎగ్జామ్ కి ఏమంటే వాడు వేరే వాళ్ళ సెట్ అవుతావా ఓపిక ఉందా
అప్పుడే బాలు అన్నా ప్రిపేర్ అవుతానడానీ
ఊహు
జాబ్
ఉ ఊహు వాడు నాకు ఇప్పుడు చేసి ఎన్ని రోజులయ్యిందో ఒకసారి చెయ్ నాకేప్ ఇప్పుడు చేయలేదు అసలు నేను బెంగళూరుకి వచ్చిన స్టార్టింగ్ లో చేసినాడు దసరాకి అదే పోయిన దసరా కి చేసినాడనుకో ఇంక చేయలేదు ఇప్పటి వరకు
మ్
యాండావో తేలీ ఇప్పటివరకు ఆడ ఏం చెయ్యాల బాల శరత్ బిటెక్ యాడ చేసినాడో అర్థం కావటం లేదు నాకు అదే పాలిటెక్నిక్ నీది అయిపోయింది డిప్లమా ఆ పాటించ్ ఆమె డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి పోతాది
మ్
యాడ జాయిన్ చేసినాడు ఏమో హాలో మ్ కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆది ఈన్నే ఈళ్ళందురు బయట కూర్చున్నారు వాడికి ఫోర్ మార్క్ మళ్ళ బీటిర్ ఏడ జాయిన్ అయినాడో ఏమో పూడ్చి నా తెరచినా మాదేమైన ఈ సెక్షనా మ్ సరే మ్ సరే
మ్ సరే
త ఏమయ్యాడో వాడు రెండు ఇస్తేనేకధ బ